కనెక్ట్ అవ్వడానికి చాల టైం పడుతుంది ఎందుకు భావి ఇలాగ
ఇది కొంచెం ప్రాబ్లం ఉంది ప్రాసెస్ లో
ఆ
చాలా మంది ఇట్లనే ఫోర్స్ చేస్తున్నారట తమ్ముడు వచ్చిండు కదా మరి ఏమేమి చూపించిండు ప్లేసెస్
బిల్కుర్ బాలాజీ తీసుకెళ్ మాల్ కి తీసుకెళ్ళారు
ఏ మాల్కి
ఇక్కడ డిఎస్ఎల్ మాల్ అని ఒకటి ఉంటది అక్కడికి తీసుకెళ్ళ
ఏం ఏం కొనిపించినావ్ మరి
టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ కొనిచ్చా టూ టీ షర్ట్స్ కొనిచ్చా ఒకటి బెల్ట్ కావాలంటే బెల్ట్ కొనిచ్చా ఇగ
ఆ
ఇంకా అల మా అది ఏంటిది విశల్ మర్ట్ కి వెళ్ళాము ట్రెండ్స్ కెళ్ళము షాపింగ్ చేస్తన్టే అవన్నీ తిరిగి కొన్ని ప్లేసెస్ లో వాడికి బట్టలు నచ్చితే
అవి కొనిచ్చి ఇగ ఎండ చాలా ఉంది అసలు ఎటుూ తిరగలేకపోతున్నాం
అవును అవును
అందుకే ఇగ మంచి కూల్ గా ఉండే ప్లేసెస్ ఇట్లా విశల్ మాట్ లో డి మర్ట్ లో అయితే చల్లగా ఉంటది కదా
అల అవి తీసి మాల్లో అయితే ఇంగ వాడికి అక్కడ నుండి తీసుకెళ్ళి బర్గర్ దినిపిచ్చా ప్రతిసారి బిర్యానీ అవి కామన్ ఉంటాయ్ కదా పిజ్జా బర్గర్ వాడు ఎప్పుడు తినలేదని చెప్ సి ఇగ బర్గర్ తినిపచ్చా కోక్ తీసుకున్నాడు బాదం మిల్క్ తాగిండు సోడ దాగిండు ఉ ఆ నాకు ఇంగ వైకిల్ నడిపేయడం వచ్చుంటే ఇద్దరం బైక్ వేసుకొని ఏడు కంటే అడిగకి తిరిగేవాళ్ళం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
అక్కడ నుండి అక్కడేమో మళ్ళీ ఉప్పల్లో రోడ్ కన్స్ట్రక్షన్ అయితుంది ఫ్లై ఓవర్ ఆ ఇక్కడ బస్సెస్ ఆగట్లేవు లోపల నుండి ఎక్కడో గల్లి గల్లి నుండి వెళ్తున్నాయి ఆ ఇంకా తిరగాలంటే మంచిగా ఒక బండి ఉంటే ఏ ప్లేస్ అయినా తిరగొచ్చు కదా
అవును
నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు
వాడిని చార్మినార్ తీసుకోలేకపోయిన తీసుకో అక్కడ తీసుకెళ్తే
అక్కడ తీసుకెళ్తే బాగుండుగాని ఎండ మాడిపోతాం బాబ వామో చాలా దూరం చూపిస్త స్తుందిక్క నుండి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ చిల్కూరు బాలాజీ వెళ్ళం గుడికి వెళ్ళే వచ్చి తిని పడుకున్నామా మళ్ళ ఈవినింగ్ మెట్రో వెళ్ళామన్నమాట మెట్రో ఎప్పుడు ఎక్కులేదు కదా వాడు
అవునవునవును
ట్రైన్యేక్కిచ్చా ఓదు ట్రైన్క్క ఇక్కడండే ట్రైన్ కి ఇంక ఇంటికి పంపించేసి
ఓ హైదరాబాద్ లో ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చెయాలని అంతా తెలిసిపోయింది
ఉ మొత్తం తెలుసు
బపురే నాకైతే ఆ బస్సులతో నాకు పిచ్చ ఎక్కితుంది అసలు
కొంచెం కష్టమే ఉంటది బస్సెస్ ట్రాఫ్ ఫ్క్ చాలా కష్టం అనిపిస్తుంది ఎ
అసలు సెకండ్కు ఒక నిమిషానికి ఒక బస్ వస్తుంది గాని ఆ నెంబర్ల ప్రకారం ఎ ఎక్కాలంట ఎక్కడైనా పోవాలంటే అసలు నాకైతే అసలు
తిరగడానికి ప్లేస్ బాగుంటాయి ఇక్కడ కాని ఓపిక ఉండాలి ఆట్రా ఫ్క్లో నిల్ నిలబడేంత దానికి చిరాకు వస్తుది ఫస్ట్ నీయమ్మ ఇ ట్రాఫిక్ లో ని చోడం కంటే ఆరాంసే తినిబడుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది అ
ఏం చూడడమో ఏందో కాని అసలు ఆ తిరుగుడే ఎక్కువైతది
కానీ ఇక్కడ టెంపుల్స్ అయితే బాగా మంచిగా ఉంటై ఫ్యామిలీ ట్రిప్ వేసుకుంటే మంచిగా ఒక వెహికల్ కట్టించుకొని రావాలి అలా అయితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు చూడొచ్చు చాల ప్లేసెస్ మా అమ్మ వీడియో కాల్ చేస్తుంది ఇప్పుడు
ఒక టూ మినిట్స్ ఆగమని చెప్పు ఇంకేంది మరి ఇంకా వాడు ఎన్ని ఎన్ని రోజులు ఉన్నాడు ఆడ
టూ డైసే
ఓన్లీ టూ డేస్ లోనే ఒక వన్ డే లో ఇవన్నీ చూపించినవ
ఒక వన్ డేలో మొత్తం షాపింగ్ చేపిచ్చా నెక్స్ట్ ఏమో చిలుకూరి బాలాజీ వెళ్ళాము వచ్చేసము ఇంకా ఇక్కడ విజిటింగ్ కి చాలా ప్లేసెస్ ఉంటాయి బాబీ కాకపోతే ఇంకా మనకు ఓన్ వెహికల్ ఉండాలి మంచిగా అట్లయితే బాన్ లేదంటే ర్యాపిడో వాళ్ళకి అలానే మనీ అయిపో పోతుంది మొత్తం ఆ మ్ అలా అని సర్లే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అని జేప్ ప్పేసి
నేను ఒక ఫైవ్ డేస్ ఉంటడేమో అనుకున్న
ఫైవ్ డేస్ ఉంటాడేమో కాని మౌనికక్క వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు ఇగ ఇక్క ఉండడం అంటే మాకు ఇబ్బంది అనిపిస్తుంది అని జేప్పేసి నేనే పంపించేసా ఇగ ఇంటికి కాలేజ్ గూడ స్టా ర్ట్ అవుతది కదా ఇప్పుడు
అవును
మ్
అన్న వాళ్ళ ఇంటికి పోయిడ్రా
హ్మ్మ్
ప్రణయ్ అన్న వాళ్ళ ఇంటి కాడ
వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం ఇంగ మాకు గూడా పల్ప్ కప్పిటిగ్ వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అవుతది గ కదా అని ఒక రోజు అంటే పర్లేదు ఇంకా అన్ని రోజులంటే వాళ్ళు గూడా ఏమన్నా ఇబ్బంది పడతారేమో వన్
ఆ
మ్
రిక్కి వాళ్ళకి ఇట్లా బావుండ
అందరు బావున్నారు అందరు బావున్నారు అదే అదే ఆ వర్క్లో ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు
హ్మ్ ఎప్పుడైనా మమ్మల్ని కలవరిస్తాడా
లేదు మాట్లాడతాడు ఏం చేస్తున్నారంట లక్ష్మీ వాళ్ళు అని జేప్పేసి ఆ రోజు మన పండక్కి మీరు పిల్ చ్చారంట నేను తను రాలేకపోయినందుకు ఫీల్ అయితు ఫీల్ అయ్ చెప్పినాడు లక్ష్మి నన్ను పిలిచింది నేను వెళ్ళలేకపోయా అని జేప్పేసి అన్నారు
కనీసం నాతోటి మాట్లాడి పో పోతేనా బావుండు
మ్మ్
ఉమ్ నా దగ్గర రాలే మాట్లాడలే
హ మ్
సరే ఏం తినకున్నా తాగకున్నా కూడా నాతోటి మాట్లాడిపోతే బావుంటది.
అవును లేదులే ఏం కాదు
మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడదంట ఏ ఎప్పుడు టైం పడతది వాళ్ళకిగ
మళ్ళీ మనం ఏమన్నా పెద్దగా పండుగలు చేసుకోవాలి అప్పుడు వస్తారు వాళ్ళు ఇగ
ఇగ వాళ్ళ ఇంటికాడ కూడా చిన్నపాటి పండుగ చేస్
ఆ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మొన్న వెళ్లిపోయారండి ట చేస్ ఆ అమ్మ తమ్ముడు ఇద్దరు ఎళ్ ఏంటా ఆళ్ళతో మాట్లాడనరు నైట్ ఉన్నారంట గదా అక్కడే
ఆ అక్కడే ఉండి పోయిండ్రు.
ఉండి.
నెక్స్ట్ డే వచ్చిన్రు మా తమ్ముడు అంటే మా చెల్లె కొడుకు బర్త్డే అయిపోయింది గదా వెల్ చ
అన్ చెప్పింది చెప్పింది అమ్మ చెప్పింది అటు గూడా వచ్చారంట గదా మమ్మీ వాళ్ళ అటు వచ్చే ఇటు వెళ్ళారంట గదా ఆ అదే అదే
ఓహ్
హుహ్ హా అక్కడే ఉన్నారా మరి ఇన్ గి దగ్గర ఉన్నారా ఇట్ వచ్చేసారా హె
లేదు లేదు అక్కడనే ఉన్నరు. ఉహ్ ఫ్యామిలీ తోటి టోటల్ మెంబర్స్ వచ్చేస్తామంటర్ అడా
ఓహో అంటే ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ అమ్మయ్యే వాళ్ళు గూడా వచ్చేస్తారా.
ఆ ఆ
అవునా ఎందుకని
ఇగా అక్కడ ఉండి. ఏం జేస్తడు మరి, మా మావయ్య ఒక్కడే ఉంటాడు గదా ఆడా. ఉహ్ ఇగా బాబునీ ఎత్తుకొని అత్తమ్మా ఉంటుంది ఇడా ఆ చెల్లేమో డ్యూటీకి వేల్ తుంది. వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు ఆడా మావయ్య ఆయనకు కొంచెం డయాలసిస్ ఉంది గదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది గదా ఇగా దాని కొరకు ఆయన ఇగా మొబైల్ లోనే చూపించుకుంటనే ఆయనే ఒక్కడే ఉంటాండు గాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఇడనే చూపించుకొని ఇనే ఉండచ్చు అని చెప్ప వీ
వాళ్ళ పొలం పనులు అవీ ఎలా
అంతా కౌలుకి ఇచ్చి వచ్చేస్తరు.
ఆహా ఓకే ఓకే హుహ్
ఇగా వాళ్ళు గూడా పని చేయట్లేరు గదా, వాళ్ళ గూడా వీళ్ళు గాట్లేదు గదా. ఇద్దరు సపడేగా డ్యూటీ చేసుకుంటే ఒక్కలధి ఉంటే ఒకరిది అయినా సేఫ్ జేసుకో తోసబ్
అవును
ఇంగా ఏ నిన్న శనివారం గదా. ఆ ఆదివారం మొన్న వచ్చేసద్దాం అనుకున్ అనుకున్నారు గానీ. ఎందుకో మరి వాళ్ళు ఇంకా డ్రాప్ అయిపోయిన్
ఉహుహ్ ఒక రెండు రోజులు ఆగి వద్దాం అనుకున్నారేమో మరి.
అంటే బాబు హైడ్రాబాద్ లోనే మంచిగా ఉంటాడు.
హాఆఆ వాడికి ఇక్కడ వేస్ అలవాటు అయిపొయింది. అదే అద్
అసలు ఈ వెదర్ కి తట్టుకోలేకపోతాడు. ఓ మొత్తం బాగా జ్వరం వస్తుందట జలుబు అయిందట.
అయ్యో హ్మ్ ఆ వాడు ఇక్కడ క్లైమేట్ కి హ్యాబిచుయేట్ అయిపోయాడు కాబ ట్టి అక్కడ కష్టం అనిపిస్తుంది
హ్మ్ మొత్తం కూల్ ప్లేస్ లోనే కదా ఒక్క దగ్గరే ఉండేది ఇయాఎన్ ఎండా అనేది ఎక్కడ తగులుతుంది వాడికి ఎక్కడగా మొత్తం వేడి గాలులు అసలు ఎంత ఘోరంగా వాళ్ళు వీళ్ళు అంతా ఎత్తుకునే సరికి వాడికి చిరాకు వస్తుంది మంచిగా అయింది తెలుసా వాడు హ్మ్
మొన్న మన పండకి వచ్చినప్పుడు ఎత్తుకున్న నేను కదా హ్మ్
ఎంత మంచిగున్నాడు
ఇంకో రెండు సంవత్సరాలు అయితే వాడు కూడా స్కూల్ కి వెళ్ళిపోతాడు ఇగ
ఇంకా రెండు సంవత్సరాలు అయితే ఏసు ఒక ఫోర్ ఇయర్స్ బాబులేక్క కనబడతాడు వాడు
హ్మ్ మీరు గిఫ్ట్ ఏమి ఇచ్చారు మరి
గిఫ్ట్ నేను ఫోర్ థౌజండ్ కట్నం మేసిన ఇగ
ఆహా
అక్క ఏమో రింగు రింగ్ కోనిపించింది డ్రెస్ నైన్ హండ్రెడ్ డ్రెస్ తీసుకుపోయినా వాడికి హ్మ్ కోటు కోటు మోడల్ తీసుకోపోయినా
ఆ
అక్క జ్యోత అక్క ఏమో ఉంగరం గిఫ్ట్ ఇచ్చింది ఇగ అ నైన్ థౌసండ్
ఓహో
చిన్న రింగ్కి వాడి వేలికే సరిపోట్లేదు అది
అయ్యో
లావోల్
అ ఇంగ ఆమె సాటిస్ఫాక్షన్
అసలు వాడికి లాస్ట్ వేలుకి కూడా సరిపోట్లేదు అది
అయ్యాయ్యో
ఆ
అ
ఇగ వాళ్ళ ఆడబిడ్డేమో బ్రేస్లెట్ తెచ్చింది ఒక తు టూ థౌజండ్ తక్కువ ఫిఫ్టీ థౌజంను అమ్మ వాళ్ళు ఒక అరతులం పెడ్ తేనే అరతులానికి ఎయిటీ థౌజండ్ తెలుసా
అమ్మ
ఆ ఎయిటీ థౌజండ్ పెట్టి కొనిచ్చిండ్రు
అ
ఒక థర్టీ థౌజండ్ వాళ్ళకి కట్నలుబడ్డాయి ఏ మొత్తం ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్ పిలాక్
పర్లేదు బానే చేసారయితే ఫంక్షన్
ఆ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది.
ఆహా
ఉమ్ మొత్తం టోటల్ పేమెంట్ వాళ్లకి
ఉమ్
మా బా